హలో
ఏం చెయ్యట్లేదండి మీరేం చేస్తున్నారు
నినే ఏం జేయట్లేదండి ఇప్పుడే మా స్నేహ స్నేహితురాల్తో మాట్లాడి ఇప్పుడే మా రూమ్ కి వచ్చానండి మీరు
నేను పడుకోని ఉన్నానండి నిద్ర రాలేదు గానీ పడుకోని ఉన్నాను అంతే
ఏం తిన్నారు తిన్నారా మీ పీజీల అదే మీరు ఎక్కడ ఉంటున్నారు
ఆ ఉమ్ పీజీలో తిన్నానండి మాకు గుడ్డు కూర అది పుదీనా రైసో కరేపాకు రైసో ఏదో అది రైసూ
ఉ ఉ ఈ రోజైతే నేను కూడా మా స్నేహితురాల కలిసి డ్యాన్స్ ఏసామండి కొద్దిసేపు హలో హలో హలో